చెప్పండి హహ
బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా ఏం చేయలే అడి ఖాళీగా ఉన్నాం
అవునా అండి
ఆ
అదే అండి తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాము
ఓ
ఆ ఎలా ఉంటుందని మీరు ఒకసారి ఎప్పుడైనా వెళ్లారంటడి
ఆ మేమున్ టూ మంత్స్ బ్యాక్ క్క పోయినాము బాగుంటుందండి అంటే ఆ స్టెప్స్ ఎక్కుపోయినప్పుడు ఫ్రెండ్స్ త ఫ్యామిలీతో ఎవరితో పోనా బాగా అంటే మాట్లాడుకుంటా బాగా ఎంజాయ్ చెయచ్చు చుట్టుపక్కల
అవునండి మీరు ఫ్యామిలీతో వెళ్ళారా అండి
అవును నేనైతే ఫ్యామిలీతోనే వెళ్ళాను అంటే మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారా ఇంతకు మంది ఎప్పుడు వెళ్ళలేదా
కున్నాము వెళ్దామని మేం కూడా అందుకని ప్లాన్
అంటే మీరు డైరెక్ట్ గా బస్ కొండ బైకి వెళ్ళాల అనుంటున్న లే స్టెప్స్ ద్వారా వెళ్ళాలినుకుంటున్నారా
స్టెప్స్ఎక్కుదామండి ఇంకా తిరుపతికి వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఎక్కకపోతే బాగుండ కొండి
తిరుమల కాకన్నా వరే ప్లేస్లు ఎప్పుడు వెళ్ళలేదా
వెల్లమండి అరుణాచలం
ఉమ్ ఉమ్ అక్కడ బాగున్నాయా ప్లేసెస్ చూడ్డాని కి
అవునండి బాగుంటాయి ఇంక మైసూర్ లో చాముండేశ్వరి బెట్ట టెంపుల్ మెయిన్ బాగుంటుంది అక్కడ చూడడానికి కానీ
ఉమ్
టెంపుల్ అంతా ఇంకా అరుణాచలం అయితే తిరుపతి మాధరి
హలో హలో
హలో
చెపాండి మి నివాస
అవునా ఇప్పుడు వినిపిస్తుందా అండి అదే అండి తిరుపతి మాదిరే ఉంటుంది అరుణాచలం కూడా
ఆ అంటే అరుణాచలం నేను విన్నాను నేను పప్పుడుకోలేధా గిరిప్ ప్రదక్షిణ లెకున్ కిలోమీటర్స్ అలా ఉంటుందంట కదా
అవును పద్ అవునండి పద్నాలుగు కిలోమీటర్ ఉంటు ఉంటంది ఇంకా రోడ్డు మామూలు త రోడ్డు ఉంటుంది కదా అలాంటి రోడ్డు మీద ఇంకా నడవాలి చెప్పులే కుండా అవుతుందం అవతుంధండి ఇక మామలు మెట్ల ఎక్కినట్లే కది ఇది రోడ్డు మీద కాబట్టి కొంచెం రోడ్ లో రాళ్ళు అవన్నీ ఉంటాయి నడవలేము కానీ అయితుంది దేవుడు తలుసు కున్ నడిస్తే
అంటే దష్ ఆ దర్శన అంటే ఎక్కువ జనాలు వస్తా ఉంటారా డైలీ లేకపోతే కొంచెం రష్ తక్కువగా ఉంటుందా అంటే తిరుమలో అయితే ఎక్కువ రష్ కదా
ఉంటుంది అండ్ తిరుపతి అంత ఉండదు కానీ ఉంటుంది దర్శనం ఫోర్ అవర్స్ లో త్రీ పోతుంధి ఆ తిరుపతిలో ఎలా ఉంటుందండి రష
ఆ అక్కడ ఎనీ టైమ్ ఫ్రెష్ గానే ఉంటుంది ఇంకా సాటర్డే ఫ్రైడే అయితే ఇంగ కొంచెం దూరం నడవడానికి వన్ న్ అవర్ అట్ల టైం తీసుకు సాటర్డే అయితె దర్శనానికి వెళ్దాం అనుకో వన్ డే అంతా క్యూ లో ఉండాల్సి వస్తుంది నాకు తెలిసి సాటర్డే ప్లాన్ చేసుకోకున్నా వెన్సడె అంటే వీక్ మధ్య మద్యలో ఉంటుంది కదా ఇప్పుడు ప్లాన్ చేస్తుంటే కొంచెం జనాలు తక్కువగా అంటారు ఆ టైం లొ అంటే ఎవరు వర్క్స్ లొ వాళ్ళు ఉంటారు కదా కానీ వీకెండ్ కదా అందుకు ఎక్కువ రష్
అవును అవును వీక్ డేస్ లో మల్లి రష్
ఉం అంత తక్కువ ఉంటుంది కొంచెం
అవున ఎన్ని అవర్స్ అవుతుందండి దర్శనం అక్కడ
అంటే వీకెండ్ లో పోయినామనకో ఒక వన్ డే పడుతుందండి దర్శనం అవడానికి
ఆ
మే మయి తే మేము విజిట్ చేసినబ్బురు అంటె క్యూ లోనే నైన్ అవర్స్ టెన్ అవర్స్ ఉన్నాము
అ
అన్ టె ఇంకోక్కసారి వీకెండ్ అంటే మధ్య లొ పోయినామా అప్ ప్పుడు కొంచెం తందరగానె అయిపోయింది త్రీ ఫోర్ అవర్స్లో
అవునండి ఎలా అయిందండి దర్శనం మీకు బాగా అయింద
బాగా అయింది కానీ అంటే దేవుని ఛాన సేప్ చూడనివరు తొందర తొందరగా దర్శనం చేసుకొని బయటకి వచ్చేయల్ల
అ అవునవును మీరు మెట్లే ఎక్కేసి వెళ్ళార అండి
ఆ వన్ టైమ్ ఎక్కె స్టెప్స్ ఎక్కము వన్ టైమ్ బస్సు లోనే వెళ్ళాము అండి అంటే టైం లేదు అని ఫ్రీ టైమ్ త్రీ టైమ్స్ వెళ్లాము
త్రీ టైమ్స్ వెళ్ళారా అండి
అంటే మీరు ఎప్పుడుూ టెంపుల్స్ కు ఇలానే వెళ్తారా వేరే ప్లేసెస్కి ఏమి వెళ్లరా ట్రిప్స్ కి
వేరకదాన్న
ఆ
మీరు మీరు ఎక్కడ వెళ్ళలేదా
వేర ప్లేసస్ అయింటతేరు జూ
హ
ఆ క్క ద ఆ అ మీరు అరకు అలాంటివేమి వెళ్ళలేదా
అరకు వెళ్ళలేదండి మీరు వెళ్లారా
నేను కూడా వెళ్ళలేదు అంటే మీరు వెళ్ళింటే ఎట్లుంటుందో తెలుసుకొని వెళ్దామని
అవునండి మేము ఇంకా ఫస్ట్ తిరుపతికి వెళ్ళాల అనుకుంటన్నాము కుంటున్నాం మళ్ళీ తర్వాత వేరే ప్లాన్ అండి అరుణచాలం అయితే వెళ్ళండి ఒకసారి
ట్రై చేస్తాను వెళ్ళటానికి అంత టైమ్ కుదిరితే
ఓకే ఇంకా ఏం తిన్నారండి
తిన్నామండి మీరు తిన్నారా
తిన్నామండీ మీరు ఏం తిన్నారు అని అడుగుతున్నా
ఆ సాంబార్ చేసారు మాకి
అవునండి మీరు వంట చేస్తారా అండి
నేను వంటకి చనా దూరం నాకు అంత వంట రాదు అప్పుడప్పుడు నా అంటే నాకు మాత్రమే చేసుకుని తింటాను ఇంట్లో వాళ్ళకి అట్లా చేసే అంత స్కిల్స్ లేవు ఇంకా మీరు చేస్తారా
ఇస్తామండి అంటే చిన్న చిన్న వంట వంటలు అన్ని యూట్యూబ్ లో చూసిస్తుంటాము
అంటే మీరు పల్లెటూరులో ఉన్నారా ఎక్కువగా టౌన్ లో ఉంటారా
మేము టౌన్ లోనే ఉంటామండి అంతా అక్కడ పల్లెటూరులో ఉంటాము
ఆహో పల్లటూరులు అంట ఎక్కువగా సద్ద్దాలు జసా ఉందగా నిరేలు లేరా
ఆ చేస్తారండి వేరుశనగా అవన్నీ పండిస్త ఇస్తారు కందులు మీరు
వే వేరుసనుగా వేస్తారు వరి వేస్తారు ఇప్పుడు అయితే సమ్మర్ కాబట్టి అందరు మామిడి తోటలు సపోట తోటలు పెట్టినారు అంటే ఊర్లలో జాతర్లు కానీ జరుగుతా ఉంటాయి కదా మీరు అటెండ్ అవుతారా
హలో
హలో
హలో
ఊర్లో
అద స్విచ్ ఆఫ్ ఆ ఓపిక తక్కువ మీ వయిస్ బ్రేక్ అవుతుంది వినిపిస్తుందా ఇప్పుడు అవునండి తుట్టయి పల్లెల్లో మాములు ఉగాది జాత లేక దేవరా
కుంటారా మీరు
చేస్తామండి బాగా అంతా ఇంట్లో వంట తీపి వంటలు చేసుకుని గుళ్ళకి వెళ్ళి పూజ చేసుకుంటాము
అంటే బంధువులో కనిపిలిచారు
పిలుస్తామండి అందరినీ మీరు మీరు ఎలా చేస్తారండి
మాకల్లా కూడా బాగా చేస్తారు జాతరలు అంటే ఫెస్టివల్స్ అప్పుడు కాని కాదు కాని జాతరకని అంటే మలకల్పుర్ణము అట్లా ఉంటుంది కదా అలాంటప్పుడు అది పెట్ కొని అంటే గ్రామము వాళ్ళందరూ కలిసి ఆ అ ఆ రోజు ఆ కోళ్ళు పొట్టేలు అన్ని కోస్తారు బంధువులు అందరినీ పిలుస్తారు మళ్ళీ టెంపుల్స్ కు విన పోయి అక్కడే జాతరలాగా అంటే గంగమ్మ ఆ వెంక అ వెంకటోత్సవ జాతర అట్లా జరిగింద నాన్ వెజ్ ఉన్నదు ఓన్లీ వెజ్ స్వీట్ ఐటమ్స్ చేస్తారు ఇంకా గంగమ్మ జాతర అలా జరిగినప్పుడు ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది బంధువులు అందరినీ పిలిచి బాగా అక్కడ ఆ బాగా చేస్తారు అండి మా సైడ్
అంటే ఎలా చేస్తారండి
అదే చేప కదా అది ఆ నాన్ వెజ్ ఎక్కువగా ఉంటుంది పొటాన్లు ఆ కోళ్ళు అన్ని కోస్తారు పక్కు బళ్ు ఉండే వాళ్ళు ఎక్కువగా వస్తారు బంధులు అందరినీ పిలుచుకుంటారు ఇంకా టెంపుల్ ని బాగా డెకరేట్ చేసి ఆ రోజు పల్లె పల్లెకి చాందిని బడ్లు తెలుసా అండి మీకి చ చాందిని అంటే టక్టర్ ను బాగా చాందిని అని బాగా డకరేట్ చేసి పూల బ అంటారు చూడండి అట్లా అ రెడీ చేసి అబ్ అంటే ఆ గుడి దగ్గర తీసుకొచ్చి నైన్ రోజులు ఫుల్ లేకపోతె లవడు లచ్చం కి తిప్పుతారు బండి బండికి చెక్కల భజన లేపోతే కోలాటం ఏదో ఒకటి పెట్టిస్తా అంటే ఎంటర్టైన్మెంత్ కోసము ఇంగా జాతర కాబట్టి కి మనకవాల్సిన వస్తువులు కావచ్చు అంటే తినేటివి అన్నీ వ వస్తాయి ఇక్కడ చిన్న పిల్లలు కావాల్సిన బొమ్మలు అన్ని అవన్నీ తీసుకుంట తరు
ఆ
ఇంకా వేరు వేరే చోటు నుంచి వచ్చి ఆరోజు దర్శనం చేసుకుంటారు అదే అంటే జాతర రేప్ దేవుడిది
ఓకే అంత ఆ పండుగలు అంత నాన్ వెజ్ ఇంతేనండి
పండుగలన్నీ నాన్ వెజ్ లేదు కొన్ని పడుగలకు స్వీట్ చేస్తా ఉంటారు ఉగాది ఉగాది కి నాన్ వెజ్ తినరు ఇంకా తినని వాళ్ళు వైకుంఠ ఏకాదశి అలా ఉంటాయి కదా అలాంటి పండుగలకు చేసుకోరు మల్ల కొన్ని పండగలకు
ఆ అల
తింటారు ఆల్మోస్ట్ సంక్రాంతి తింటారు ఎక్కువగా మా సైడ్ అయితే ఇంకా వినాయక చవితికి అయితే అంటే నిమజ్జనం అయిపోతుంది కదా విగ్రహము అతర్వాత త్రీ డేస్ అట్లా ఆ అట్లు తింటారు
ఆహా మా సైడు ఇంకా అంతే అండి పండుగలకి బంధువులందరి పిలిచేసి నార్మల్ గా దేవరరాకోనా అంటే దేవరా పండుగ చేస్తారు కదా అప్పుడు మాత్రమే క్కువ నాన్ వెజ్ చేస్తార మీర్? ఇంత టైంలో అంత స్వీట్ చేసుకోని తింటారు. సరే అండి.